హాయ్ అండి బావున్నారా.
ఉమ్ అవును అందరం బాగున్నారా.
ఏం జేస్తున్నారు.
ఏమీ లేదండి ఫోన్ చూస్కుం. ఆహ్ కాంగ్రెస్కుండా ఉన్న.
ఉమ్ తిన్నరా.
తిన్నామండి మీరేం జేస్తున్నారు.
నార్మల్గా ఏంలేదు ఖాళీగనే ఉన్నా.
అవునా.
ఏం స్పెషల్ ఇవాళ.
ఈరోజు అండి చికెన్ అండి రేపు హాలిడే. అబ్బో. అవునా బాలే ఆహ్. ఏంటి.
ఉమ్ ఆహ్.
మీకేం స్పెషల్ ఈ రోజ్.
మాది క్యాబేజ్ కర్రీ.
అవునండి.
తిన్లే.
తిన్లేదా ఎందుకు.
అంటే మేం తినం హాస్టల్ కర్రీస్ ఇగ్నోర్ చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటినుంచ్. నుంచి వస్తారు కదా. ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వొస్తరు కర్రీ దీస్కోస్తరు మేము తింటాం. వాళ్ళు వాళ్లు హాస్టల్ దీ తిన్ ఆహ్. షేర్ జేస్కుంటాం.
ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకీ.
ఆహ్.
ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా.
ఆహ్ ఉన్నారు డేస్కాలర్స్ ఒక ఫోర్ మెంబర్స్.
అవునండి.
ఆహ్ వాళ్ళు దీస్కొనొస్తారు బాక్సు అంటే కర్రీ దీస్కొనొస్తరు కొంచెం ఎక్కు. క్కువ మా కోసం.
నీ వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఇప్పుడు ఓకేనా మ్మ్ హు ఇంకా ఏమన్. ఆహ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.
నేనండి ఇప్పుడైతే ఏమీ చేస్తలేను.
నా
ఉమ్.
ఇంకేమేం స్కిల్స్ హాబీస్ ఉన్నయ్ మెయింది కాకుండా కోన్ కాకుండా.
నాకైతే అదే ఉంది.
స్ట్రీచ్చింగ్ ఏమండి చేస్తరా
చేస్తగని అంత పర్ఫెక్ట్ కాదు మమ్మీ చేస్తది
ఆహా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తరా
గా ఫ్రాక్సు అన్ని మమ్మీ చేస్తది
ప్రిఫ్రెన్స్ పిక్ ఇట్లా జూపెడ్తే ఏస్తరా మీరు
ఆ చేస్తమండి
అచ్చి. చ నేను చాలా ఏమంటారు అడుగుతున్న బట్ ఎవరు చెయ్యం చెయ్యమ. అంచుంచ్.
అవునండి కాదు మా మమ్మీ చేస్తది.
ఆహ్ అదే ఆంటీయే చేస్తాది గదా.
మా మాక్సిమం చేస్తది.
అహ మీ ఆల్మోస్ట్ ఆంటియే కుడుతరు కావచ్చ మీక్
హ అవును ఆంటీయే కూడ్తది బయట వాళ్ళయి ఫ్రెండ్స్ వాలు మా మమ్మీతోటే కుట్పించుకుంటరు వాళ్ళు ప్రైజ్ నీకు మీకు ఎస్ ఎప్పుడు ఫ రంజాన్ ఉండే గదా మమ్మి గూడ కొంచం పని ఉండే నెను కుట్టండి నేను మేము ఎక్కువ పైస్ ఇస్తాం గాని మీరే కుట్టండి అని ఇచ్చిపోఇండ్రు
అయ్యే
ఫిట్టింగ్ బా టుంటది మీరే కుడుతేనే బాగా నస్తది మాకి అని
అన్ వసుంధర కాలే జా మీరు వి వివేకానంద కాలేజా
మ కాలేజ్
ఐతేజ కాలేజా
అవును
మ్ హు ఓకె స్కూల్
అది ఉంటుంది గని స్కూల్
కుర్జ మీడియం ఇక్కడ మార్కెట్ లో ఉంటది గ అదే గదా
మార్కెట్ లొ ఉంటది అది
చిన్న మార్కెట్
అవునా
తెల్సా అండి ఇందిరా మార్కెట్ తెల్సా మీకు
తెలుసండి
మైనార్టీ ఫంక్షన్ హల్ తెలుసా
దండి
అక్కనే మా ఇల్లు ఉన్ టది పక్కకే
ఉంట గుడా సైడ్
అర్థం కాలేదు
కుంట గుడా తెలుసా మీకి
అర్ధం కాలే హలో వినిపిస్తాలేదు హలొ మీది విన్ మీది వినిపించలేదండి
ఇప్పుడు ఓకెనా
ఆ ఓకే చెప్పండి ఇంతకుముందు ఏమో చెప్త్ ఆ ఏం చెప్పిండ్రు ఇంతకు ముందు
అంటున్న
ఎక్కడ సర్సిలక్ ససీల్ ఆ తెలుసు తెలుసండి ఆహా
గూడా ఆంటీకి తెలుసా ఐరన్ జెంచ్ ఐరన్ ఆహ్
ఆ అవును అంటే వెళ్లాలే విన్నా అంత నో నో ఔటింగ్స్ జెస్ట్ ఎప్పుడో ఒకసారి
సైడ్
నాది వివేకానంద కాలేజ్ ఇంటర్ అంతేనా ఓ సారీ మీకొకటే రంజాన్ ఒ ట్టె ఇష్టమా ఫెస్టివల్స్ లో ఉమ్ ఇందుస్ ఫెస్టివల్స్ లో ఏం నచ్చుతాయ్ అంటే తెలుస్తది గదా మీ
అ రంజాన్ బక్రీదే చేసుకుంటాం అందరూ చేసుకుంటారన్నట్టు
ఉహ్హు
ఉంటయ్ మొహర్రం అ చెన్నై
ఆ
ఎక్కువ
అవును మొహర్రం మొహర్రం మేము కూడా చేసుకుంటాం మాకు ఉంది ఒకటి
అవునా షార్భత్ చేస్తా
అవును ఆ షర్ ఆ చేస్తారు ఇంట్లో అది ఇంకా రోటీతోని అది లడ్డూ జేస్తారు గదా నాకు తెలీదు అదేమంటరో
అవునండి మేము అలా చెయ్యము గని ఓన్లీ షర్బతే చేస్తాం ఆ తెల్సు తెల్సు గాని
మేమ్ టూ చేస్తామండి
అవునా
ఉహ్
ఉహు
అవున అండి ఇంకా మరి విషయాలేం విషాల్స్
ఉగాది అచ్చ మెహందీ పెట్టడం
నార్మల్గచ్చు పెట్టగలుగుతా న అంటే బానే బెడ్తా నాది నాకు బానే అనిపిస్తది మరి అంత చూస్తే హ చాలా బాగుంది అనేల గాకుండా బానేఉంది అనే టైప్ బెడ్తా ఎప్పుడో ఒకసారి నేర్చ్ పెట్టుకుంటా అండి మా అక్కకోచ్చు
నాక్ పెడ్తవానే
ఉమ్ పెడ్తది ఇంకా మరి విషాలు ఇక్కడ చాలా ఎండ కొడుతుంది ప్రెజెంట్ ఫైవ్ సిక్స్ అయ్యే వరకి గూడా ఆ ఏమంటారు అవుతలే ఎండా చల్లగా అవుతలేదు ఉమ్ చాలా కష్టం ఇలా అంటే క చాలా జల్ది ట్రైడ్ అయిపోతాం కాలేజ్ అయినా ఆఫీస్ కైనా ఎటన్న వెళ్ళొస్తే ఇగ అంతే పేషెన్స్ అవుతరు
అవునా
ప్రికాషన్స్ తీసుకోవాలి సమ్మర్ లో ఒకవేళ ఇట్లా ఉంటే మీకెమన్ తెలుసా నార్మలి
నార్మల్ గా ఏంటి వాటర్ ఎక్కువ తాగాలి
ఉ
మల్ల వాటర్ మిలన్
కుకుంబర్ రోజు తినాల
ఆ ఏమో నాకు గుడా అంత ఐడియా లేదు
ఉమ్ ఈ మధ్యక ఈ మధ్యకాలంలో అంటే నౌ ఎ డేస్ ఆ ఈ మధ్యలో హెయిర్ ప్రాబ్లమ్ బాగా అయితుంది కదా మీకు కూడానా
అవును అండి నాకైతే ఫస్ట్ నుంచే ఉంది నేన్ ఎం చేప్పాలే మీకి
నాది నాది చాలా పొడుగుంటది హెయిర్ లాంగ్ అంటే చాలా లాంగ్ ఉం
అవునా అండి ఆ
కానీ మీడియం ఉండే కానీ ఇప్పుడు తిక్ తిన్ అయిపోయింద్ మొత్తం సన్నగా అయితుంది
వాటర్ ప వాటర్ పడకుంటె కూడా అలా అయితది గదా అండి
అవును అదే ప్రాబ్లమ్ స్టార్టింగ్ వన్ ఇయర్ ఓకే బానే ఉండె ఇగ ఇప్పుడు పోతుంది లాస్ట్ ఫిబ్రవ రి నుంచి ఫిబ్రవరి అదే రెండు ప్రాబ్లమ్స్ వొచ్చినయ్ హా అందరు అన్ అంటున్నరు తినేదే ని హేర్కి సరిపోతా లేదు అందుకే పోతుందనేసి
ఆ
చాలా పెద్దగా ఉంటది కానీ ఆ హలో హలో
ఫ్యామిలీ
వినిపిస్తుంద
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఎమన్నా షాంపూ ఇలా చేంజ్ చేసిండ్రా మీరు
లేదు చిన్నప్పటి నుంచి అ దే ఒక షాంపూ సన్ సిల్క్ అని ఉంటది అదే వాడతా ఆయిల్ యిల్ అదే పరషూట్ ఆయిల్ అప్పుడేమో చాలా
మంట్ సన్ సిల్క్ ఇచ్చేసింది ఇప్పుడు నాకు గుడా
ఉ హు మీకేమనా టిప్స్ ఏమన్నా తెలుసా
నేన్ ఎవరం పెట్టుకోండి పెర్గు పెట్టండి లేకపోతే
పెరుగు ఆ
ఆ పెరుగులో అలోవేరా కలుపుకొని లమ్మ మ్యాష్ చేసి పెట్టుకోండి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేయండి
మా ఫ్రెండ్ ఒక ఆమె సజెస్ట్ చేసింది పెరుగులో మెంతి మెంతి ఉంటది జుడండి
మా అది గూడ ఏసుకోవాచ్చు గాని ఆలోవేరా గుడా ద మందం సాఫ్ట్ అయితాయి హేర్స్ అన్నట్టు
పౌడర్ ఇందులో మిక్స్ చేసి పెట్టుకోమనింది ఒకటే సారి పెట్టుకున్న ఒకసారి పెట్టుకుంటే డాండ్రఫ్ ఇక వన్ మంత్ వరకి లేనే లేదు అప్పుడు రీసెంట్లి యే ఆన్లైన్ ఓకే అండి మరి ఓకే అండి మరి